హలో హలో, హలో
ఆ చెల్లె చెప్పే
ఏం జేస్తాన్నావ్.
ఎం లే డుగ్గు నిక్ కాదు నువ్
కాలేజిల్నే ఉన్నావ ఇప్పుడు
లేదు రూమ్ లోనే ఉన్నా ఎగ్జామ్
ఎగ్జామ్సా అంటే సెమిస్టర్సా ఇప్పుడు మళ్ళ ఆహా
తిన్నవ పిన్ని తిన్నా మధ్యాహ్నం
ఆ నేను కూడా తిన్నా మధ్యాహ్నం పదకొండున్నర అయింది తినేసరికి
పదకొండున్నర ఆఇందా ఎందుకట్ల
అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా
అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నావా
ఆ
చెళ్ళే
చెళ్ళే కుడా ఇక్కన్నే ఉన్నది
అహ దాన్ని ఎట్లా మరి ఇంటర్ ఆ రాలేకపోతే ఏం చెపితారు దాన్ని
వస్తా సాటర్డే వరకు వస్తా
ఇంటర్ చేత్తా అంటుంద అది
ఆ ఇంటర్ యి చేస్తా అంటంది
ఎక్కడ మరి మాయ కాలేజ లేకపోతే నార్మల్గ హన్మకొండ గిట్లా
హన్మకొండకే
కొండ కేనా
మ్ హనుమకొండకే అవ్ నీల పంపిద్దామని చూస్తాన
అమనియ
మ్
బాది కాని మంచిగానే ఉంటంది అవని
అంటే అది పోయిన సంవత్సరమే స్టార్ట్ అయింది కదా కొంచెం రిజల్ట్ బాగానే వచ్చింది ఫస్ట్ సంవత్సరం కాబట్టి
అంటే ఫస్ట్ కాబట్టి మంచిగనే చెప్తారు అందరు మంచిగా రాంగానే ఎందుకంటే లేకపోతే జాయిన్ కారు గ ఎవరు
మళ్ళా వాళ్ళు మన ఇంటికోచ్ చ్చిల్లు నాలుగై సార్ల వచ్చిల్లు ఇగ చెళ్ళే పరిస్థితి కూడా చెప్పినం చెప్తే సారేలే లేట్గాయినా మల్ పంపియ్యి అన్నారు
పంపియాన్నారా
ఆ పంపి అన్నారు ఏస్ అర్ గిట్లా మాట్లాడినాం గాని అది
సార్ ఫీజ్ ఎక్కువంటుండే
ఎక్కువనే ఉంటది కానీ మళ్ళా వీళ్ళ ఫ్రెండ్ ఎవరో పోతే తక్కువకే అన్నట్టు అన్నారు కానీ ఇగ ఆల్రెడీ మేము ఇళ్ళ అమౌంట్ కట్ రెండు వేలు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చినాం అ
ఆహా అంటే ఇగ మ దానికి మంచినే వచ్చినాయి కదా తెెన్తులా మా అక్కను వాటి
బానే వచ్చినాయి బిఎంసి వాళ్ళు అంటే అంటే సేమ్ ఫీజ్ గంతే చెప్పిళ్ళు ఇ వి అవని వాళ్ళు వాళ్ళు సేమ్ చెప్పిళ్ళు గాని ఒకవేళ ఇంటర్ మంచి మార్క్స్ వస్తే ఫస్ట్ ఇయర్ ఫీ జు ఫి త రిటర్న్ ఇస్తతామన్నారు కానీ ఇగ వాళ్ళు ఇస్తారా అయినా ఎంత ఫోర్ ఫోర్ ఫార్టీ రావాలన్నారు
ఫోర్ ఫార్టీ ఫస్ట్ ఇయర్ల నా
ఆ
అహ
ఫోర్ ఫార్టీ కాదు బైపీసి ఫోర్ ఫార్టీ కదా ఫోర్ ట్వంటీ తెచ్చుకుంటే మొత్తం ఫ్రీ ఇస్తామన్నారు
ఆ బైపిసీ చెత్తదంటన అది
బై పి సి చెత్తను అని ఒకసారి అంటాంది మళ్ళా యం పి సి చెత్తను అని ఒకసారి అంటాంది
బై పి సి ఎడ చదివిస్తారు పిన్ని మీరు
మొన్నటి వరకు కూడా బైపీసి బైపీసి అన్నది
సరే దానికి ఆహా అట్ల కాదు పిన్ని దాన్ని బై పి సి చేయాలని ఉంటే ఒకే చెయని కాకపోతే బై పీ సి అంత ఖచ్చితంగా నీటు కొట్టాలి అదిగా
ఆ ఏ మళ్ళా అట్లా అనే సరికి మళ్ళా ఆలోచిస్త
ఎట్లా అంటే మల్ల దానికి అప్పుడప్పుడు హెల్త్ మంచిగా ఉండదు
ఆ మొన్న సజ్జరి అయిన రోజే అన్నదిగా అన్న బాబాయ్ పోయి చెప్పు అంటే అడుగొచ్చింది ఇట్లా పోయండు అయితే ఏ గ్రూప్ తీసుకుంటుదంటే మళ్ళ మాకు ఫోన్ చేసిండు ఇగ అప్పుడే నాకు హెల్త్ బాగుండట్లేదు నేను బయ బిసి తీసుకుంటే చదువుతున్నా చదవానా అని ఇగ మళ్ళీ ఏం ఆగింది ఇగ ఏం తీసుకో పనేది
ఉహు బైపిసి తీసుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టు చదువుకోవాలి
అయితే చదువుతా అంటాంది గానీ నాకు హెల్త్ సహకరిస్తదా మళ్ళా అని అట్లా డౌట్ పడ్డది డౌట్ ఒకటి పడ్డది మళ్ళ రూట్స్ తక్కువ ఉంటాయి అటు ఎక్కువ ఉండవు అనేసరికి మళ్ళీ అట్లా ఆలోచిస్తంది
దాన్ని మంచి ఆలోచించమను దానికి ఏది నచ్చ జయమాను కాకపోతే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి
బైపిసి అన్నట్టుగానే అన్నది ఇన్ని రోజులు
ఉహు ఏం లేదు ఒకవేళ బైపీసి మళ్ళా బైపీసీల సీట్ రాలేదు అనుకో మళ్ళ మనమే లచ్చలు లచ్చలు పెట్ సీట్లు కొనాల్సి వస్తది అది గంతగానం చదివి మళ్ళా బైపీసి బ్యాక్గ్రౌండ్ తగులుకోక పోతే తే మంచిగుండదు
ఇప్పు అట్నే అంటాను యాకసమి తాత కూడా అట్నే అన్నాడు బైపీసి అంటే చుట్టక్కని చిట్టినే చదిపించి అసలు మస్తు ఇబ్బంది పడ్డాం మేము అని అన్నాడు మరి
అవును మరి అంతేందుకు మన దోషగానోళ్ళ చెల్లి అంటే సేమ్ క్లాసే బై పీ సి ఇంగ అంటే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి సెకండ్ పేజ్లా సీట్ వచ్చింది కాబట్టి పర్లేదు అళ్ళకు లేకపోతే ఫస్టే ఫస్ట్ ఫేస్ లో రానందుకె డైరెక్ట్ అరవై లక్షలు ఎనభై లక్షలో అడిగిల్లట సిట్ కి అట్ల డిమాండ్ చేస్తారు ఎందుకంటే మళ్ళా బైపిసి బ్యాక్గ్రౌండ్ కదా
అవును
అదిగాని అన్నది నాతోను ఒకసారి బైపీసి చేద్దాం అనుకుంటానన్న అంటే ఆ బై పి సి అయితే గి
అదే అదే చానా నే అంటాను అది కూడా
ఎంటిసనా ఇ అంత గంతే ఉంటది బైపిసీలో మాస్ ఉండదు గంతే
మళ్ళా ఏమన్నా అంత అంటే హాస్పిటల్ పోకు ముందు వరకు కూడా బైపిసే అనుకుంది
ఉం
హాస్పిటల్ పోయ వచ్చినా కానించలే ఎంపిసి తీసుకోనా బైపిసి తీసుకోనా అని మళ్ళ అ వాళ్ళ అయితే మీరు ఎలా జాయిన్ చేస్త అల్ల జాయిన్ చేయండి వచ్చినాక ఫీజు మాట్లాడదామని అన్నారు ఇగ ఎంపిసికి అయిన బైపిసి కి అయిన ఒకటే ఫీజ తీసుకు అన్నాడు
అన్నాడా ఎందుకంటే మళ్ళ దానికనే అట్లుంటాయి సీఇసి లో కొంచెం తక్కువ ఉంటది
ఆ అయితే ఎంపీసి తక్కువ బైపీస్ నీట్ కాబట్టి ఎక్కువ అన్నట్టుగా అన్నారు కానీ ఇగ మీ పాపకైతే రెండు ఇలా ఉంటే అల్లనే ఉండమనండి ఫీజు ఒకటే ఫీజులే అన్నారు
ఆ
ఇన్ని రోజుల కాంచులు ఎవరన్నా తెలుసు వాళ్ళు ఉంటే ఒక్కదాన్ని వేయడం కంటే ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఇత్తననే ఇన్ని రోజు ఆగిన వాళ్ళ ఫ్రెండ్స్ నీ అడిగీతే లిఫ్ట్ చేేయలేదు ఒకరేమో ఎస్ ఆర్ అన్నారు
అవును గప్పుడు మన ఇంటికి వచ్చింది చూడు ఒక అమ్మాయి
కుక్క కర్చినమ్మాయా
ఆ ఆ
ఆమె ఇన్ని రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు మొన్నయ ఈమెకు అడ్మిషన్ తీసుకున్నాక ఆ ఆమె అడ్మిషన్ తీసుకుని నేను విఎంసి ల అడ్మిషన్ తీసుకున్నా ఇయ్యాలని అని ఆమె చెప్తాంది అ
అవునా
ఆ అదే మాట ముందు చెప్తే మరి నేను కూడా అళ్లానేేద్ను కదా అన్న మీరు ఫోన్ వాళ్ళ ఫోన్ పది పదిహేను సార్లు ఫోన్ చేసిన వాళ్ళు ఎత్తలేదు ఇగ కవరేజ్ ఏరియాలా ఉందని ఓసారి అన్నారు ఫోన్ ఎత్తలేదు
ఆహా ఎందుకంటే ఆవగానే చదివే టట్టే ఉంది కదా
ఆ అయ మళ్ళా ఇప్పుడు దీంతోనే ఆ గంధం వెంకన్న బిడ్డ ఆరపన పల్ తెలుసా
ఆ తెలుసు తెలుసు
ఆటో ఉంటాడు ఇగ ఆ అమ్మాయి ఇద్దరం కలిసి పోదంతి అంటే సరే అన్నవ్ ఇప్పుడు ఇక వీళ్ళ ఈ విఎంసీలు ఉన్నార అని దీన్ని ఒక్క దాన్ని మళ్ళ తీసుకపోతే ఆ అమ్మాయి ఇబ్బంది పడ్తధి
ఆ అవును ఆమె వచ్చిన ము ఆమతు అరువపలామనేదా
వుంటలామే
ఆ తెలుసు ఆమె
ఆమె సెంట్ జాన్స్లా చదివింది నైన్త్ టెన్త్
మా దాంట్లోనే చదివివింది లే కాకపోతే మొత్తం చదవలే
అటు ఇల్ల అల్లనే చదివింది ఫస్ట్
మోడల్ స్కూల్లోనే చదివింది తర్వాత ఆమె వాళ్ళ అన్న ఇద్దరు సెయింట్ జాన్స్ కి పోయిర్ ఉమ్ ఆ అల్ మగ్గురు గదా వాలక్
వాళ్ళ అన్న కూడా ఉన్నాడా వాళ్ళ అన్న మీ క్లాస్మేటా
ఏ లేదు వాడు ఫోర్డే మా జూనియర్
ఆహా
ఉహు గౌడ్ సైడ్ కావాలి కానీ
ఆ గౌడ్సే ఆ ఆటో దొల్తాడు కారు ఉంది అయినటు
హా ఆ
అవును
అదే మా దాన్ని మంచిగా ఆలోచిస్తే మళ్ళ ఒక్కసారి జాయిన్ అయినాక మళ్ళీ చేసేదేెెమి ఉండదు ఇగా
ఉమ్ అ ఆ మంచిగా ఉంటే ఆయన ఏమన్నాడు అంటే పదిహేను రోజులు అల్లా పదిహేను రోజులు ఇల్లో కుకొని చూడమను ఆమెను ఏది నచితే అదే ఎందుకంటే మీరు నాకు ఆ పాపకు మంచి మార్క్స్ వచ్చినయి మళ్ళా ఎట్లా అంటే ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు కదా అళ్ళ కొడుకు అల్లనే చేయచ్చు చదివిండట పెద్దయిన చిన్నయిన మరి హైదరాబాద్లో ఎత్తే ఉండకుంటుంటే తీసుకొచ్చి మళ్ళీ లావని బాయ్స్ కంప్ వెషిలట
ఆహా
ఉమ్ బాగా ఇస్తాం అవని కాదు అప్పుడు దానిద గ్రావిటీ కావచ్చు గ్రావిటీలో సార్ అన్నట్ తీరే
ఆహా ఎందుకంటే రెండింటికి అదే స్టాఫ్ వత్తదా అ అప్పుడు పని అడిగింది లా
ఆ ఆ
గ్రావిటీకున్న అవనిక అనుకుంటా వాడి ఇదో ఒక కాలేజ్ చెప్పిడు ఇల్లున్న సార్లే అలా చెప్తారట
ఆ అయితే గ్రావిటీలు ఉన్న గ్రావిడ్లు ఉన్న సారే ఇప్పుడు అవనిలా చెప్తాడన్నట్ ఆయనా
ఆహా ఓకే ఓకే మన విక్రమ్ గాడు గని అన్నడు ఒకసారి నాతోని అవని సార్ వాళ్ళు కొత్త కాలేజ్ ఓపెన్ చేసిళ్ళని నేను ఒకసారి వాన్ని తెలుసుకుంటాన్లే
ఈ విక్రమా
విక్రమ్ ఆ మన కేతనమైన రమ కొడుకు లేదు లేదు కేతనమైనా రమ కొడుకు తెల్సు కదా సన్నిగాడు ఆ ఆ వానికి బాగా క్లోజ్ ఉంటరు చాలు అది మొత్తం
ఆహా అవునా
ఆ వాన్తోనీగా అంతా ఎందుకు ఇప్పుడు దాని బీటెక్ గాని ఆ సార్ వాళ్ళే జాయిన్ చేసిళ్ళు నీకు ఎందుకు రా నేన్ జాయిన్ చెపిత్త థీ అని దగ్గర ఉండి వాళ్ళే జాయిన్ చేయిచ్చిళ్ళు
గ్రావిటి నా అల్లవి
ఆ గ్రావిటే వాడు చదివింది గానీ కాకపోతే నాతోనైతే అన్నడోకసారి ఏం గ్రావిటే కాని సార్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆ అంటే పార్టనర్షిప్ ఉండే కాలేజ్ పెడుతుళ్లు అవన్ని అని మన ఒకసారి అన్నడు నాతోని
ఆ ఇప్పుడు అల్ల సారే ఒక ఆయనే ఉ మనకాడికి వచ్చిండు అన్నట్టు వాళ్ళు కూడా వచ్చిళ్ళు గ్రావిటీ వాళ్ళు వచ్చిళ్ళు విఎంసి వాళ్ళు వచ్చిళ్ళు ఆ ఇంకేదో కాలేజ్ వచ్చిళ్ళు అవని నలుగురో ఐదుగురో అచ్చిళ్ళు ఇగ మొన్నటి కాంచెలి ఎస్ఆర్ సారు ఫోన్ చేతండు కాని బాబాయ్ కలవట్లేదట ఇగ బాయి కాడికి పోతాండు బాబాయ్ ఆలు రెండు మూడుసార్లు ఒస్తే కలవలేదంట బాబాయ్ ఇగ వాళ్ళకి అడ్మిషన్స్ లేకున్నా ఏమో గాని మేము గు అని చెప్తా ఉండట వాళ్ళు కూడా తక్వకే అని అల్ల ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి దియ అంటమే ఉండేగా వీళ్ళ దోస్తు
ఆ ఆ
అ ఆ అమ పోతుంది అయితే ఇట్లా మాది డే కాని హాస్టల్ ఉండే వాళ్ళకి ఎంత ఫీజ్ అంటే చెప్పిందట డెబ్బై అని
అవునా
అయితే ఇక మరి డెబ్బై మీరు అక్కడ డెబ్బై మాట్లాడుకున్నరు కదా ఇగ ఇక్కడ కూడా డెబ్బై అంటాన్లు ఎ సార్లా చే జాయిన్ ఐతరా అని అన్నడు మాకు వీళ్ళు మా అంటే ఇప్పుడు అర్బన్ పిల్లల అయితే డెబ్బై చెప్పిళ్ళు గాని మనకు యా ఐదు అరవైకే సెట్ ఐతది
ఆహు
యాభై ఐదు ఐతదో కాదో కానీ అరవై ఐ అరవై అయితే సెట్ అవుతుంది ఎంపీసైయినా బైపిసి అయినా
ఉ అదేతే ఏం గాదు మంచిగ
ఆ అయితేే మేము వాళ్ళకి ఫస్ట్ సెవెంటీ అని చెప్పినం అయితే మళ్ళ అదే సెవెంటీ మరి వాళ్ళ అక్కడ వేరే కాలజ్ ల సెవెంటీ చేరతాలంటే మరి వీళ్ళు కూడా సెవెంటీ చేరుతాం మాదాంట్ చేరిపియ్యండి అని అన్నడేమో ఎస్ఆర్ వాళ్ళు కానీ ఎస్ఆర్ల డెబ్బై వేలు అంటే అట్ల తీసుకోరు ల లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు ఉంటయి
అంటే ఎట్లా అంటే వాళ్ళు కాని ఇప్పుడు టెన్త్ బేస్ ని బట్టి చూస్తారు పిన్ని మార్క్స్ ను బట్టి అందరికి ఒకటే ఫీస్ చెప్పరు మళ్ళా ఇప్పుడు యావరేజ్ వచ్చినోళ్ళకెమో ఎక్కువ చెప్తారు అందరికి ఇప్పుడు అళ్ల ఏ కాలేజ్ ల అయిన జాయినోళ్ల అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజ్ ఉంటది
అవును ఎక్కో ఇగ వాళ్ళు కూడా అన్నారట మంచి దీనికి ఇక మార్క్స్ మంచిగనే వచ్చినాయి కదా ఇక అందు కోసమే డెబ్బై వేలకైనా తీసుకుంటము అని అన్నారేమో అయితే ఇగ ఏడా నేను శనివారం పోతే ఇక ఫోన్లు చేయాలి ఒక్కొక్కరి సార్ల కు చేయాలే ఇప్పుడు ఈమతోని వచ్చె అమ్మాయి మరి అమ్మాయి మరి అలకె పోతన్నా అంటందా ఇంక వేరేమన్నా ఓపీనియన్ మార్చుకుందా
ఆమెనే అని కన్ఫర్మ్ చేసుకోరి ఎందుకంటే మళ్ళ ఆమె అత్తనని ఆమ రాలేదనుకో మళ్ళ ఇదొక్కతి ఐతది
సోనే ఆల్రెడీ నిన్న ఫోన్ చేసి లావన్య వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయితన్నయని
ఉహు
నేను ఇగ జూలై పదో తారీకు వరకు పంపాను మేడం సార్ తోని చెప్పినా ఇగ ఆ సా